నమస్కారం అండి బాగున్నారా
బాగున్నామండి
ఆ..
ఏం చేతారు ఏం చేస్త మేమ అండి బట్టలు చదురుకుంటున్నా అండి రేపు పరీక్ష ఉంది ఎల్లుండేమో శ్రీరామనవమి ఇంటికి రావాలా మళ్ళీ అట వెళ్ళాలా ఆలోచిస్తున్నా
అవునండి
మీరేమంటే అదే చెప్త అదే చేస్తా అండి మీరు చదుకోమ అదే అదే అదే చేస్తానండి చదువుకోమంటే ఇంటికెళ్ళమన్ హాస్టల్కి రమ్మంటారా హాస్టల్లో ఉండమంటారా ఇక్కడ్నే మళ్ళీ రమ్మంటారా నైట్ పండక్కి ఆ అవునండి మా ఇంట్లో మళ్ళ నేను ఒక్కదాన్ని ఆడపిల్ల పిల్ల అంటే వాళ్లు బాధపడతారు అత్తర అండి నేను పండక్కి రాకపోతే
అవునండి పండుగకే రావాలండి ఎందుకంటే మనం హాస్టల్లుంటే మనం హాస్టల్లుంటే ఎప్పుడైనా ఎప్పుడైనా హాస్టల్నే ఉంటాం కదండి వచ్చేదంటే పండగ పండగ కే కదండి
అవునవును అవునండి అయితే మొన్న తెలుసా అండి నేను మా ఇంటికి ఉగాదికి రాన్ రాన్ అంటే మా అమ్మ వాళ్ళయితే ఎంత రానంటే మా అమ్మ వాళ్ళైతే బాధపడ్డరు తెలుసా అనే నేను మీరు రాకపోతే నాకు అసలు ఉన్నదే మీరు ఒక్కళ్లు నువ్వుక్కదానివి నువ్వే రావెందుకు అని నేనన్నది గారిషీరండి నేనేమో అంతే ఏడు గంటలండి జర్నీ ఒక్క రోజే సెల్వమ్మా ఏడు గంటలు జర్నీ ఒక్కరోజే సెలవు ఎందుకు రానమ్మా అంటే మా అమ్మ వాళ్ళు బాధపడ్డారిగ దెబ్బకి పదకొండింటికి తిని ఎమ్మటే స్టార్ట్ అయినా అండి ఇంటికి ఆడ
అంటే మళ్ళై ఇద్దరున్న ఒక వేరుండెగానీ మీరు ఒక్కరే
ఒక్కరే ఆ గా చాలా గారాబం అండి అసలు నాకు ఉద్యోగం వచ్చి వేరే దేశం కి పోతే ఎట్లనో ఏమో అండి నాకు భయమైతాంది గుండే
ఏం కాదు తీయండి మే మనక్ మన దేశం మన దేశాల్నే పడతది తీయండి నీకు ఉద్యోగం ఎందుకమంటే మీరు ఎందుకుఊకె హాస చాలా ఆస్తులంటే మీరు బాగా చదివేటోలున్నట్టున్నారు కదండి
వద్దులనే సదివిపిచ్చిరు మా నాన్న వాళ్ళు ఇగ లక్షల లక్షలు బోషి చరండి కానీ ఉద్యోగం వస్తే సుఖం వస్తదండి మా నాన్నకి ఇగ
అవునండి
అవునండి నీకు మీకు ఒక విషం తెలుసా అండి
ఏంటిది అండి తెల్వది
ఇగో మేము రేపు ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అన్నమాట పరీక్ష గణితం ఎగ్జాము
ఆ
అయితే అది పది లక్షల ఇర ఆ ఇరవై లక్షల పది లక్షల మంది అప్ అప్లై చేసిరు అన్నమాట ఆ ఉద్యోగానికి గణితం ఎగ్జామ్ కి
అల్లా వచ్చిందా అండి జాబ్ ఏమన్నా
కాదండి ఇంక మేము రాయలే నాకు రేప్ పెగ్జామ్ ఉంది అయితే మా స్నేహితురాలు ఒక ఆమె మే ఒకట ఒక మాటన్నదండి
ఏమని అండి
ఏమైందంటే మా ఇంకొక ఫ్ స్నేహితురాలు ఉందన్నమాట ముగ్గురం ఉన్న మా అక్కడ ఆమె ఏమన్నదంటే మన ఇద్దరికి నాకు రావొద్దంట అంటే నాకు అన్లే వేరే వాళ్ళతోటి ఏమంటుందంటే మన ఇద్దరికి ఒకటే సెంటర్ వడాలి ఒకటే దగ్గర పడితే మనం మంచి గా కలిసిపోవచ్చు అని ఒక మాట అన్నదండి నా ముందల్నే నా మనసు ఇరిగిపోయిందండి నా గుండె కాయ నా నా ప్రాణమిత్రురాలు ఎవరికో చిన్న చెల్లకో ఎవరికో చెప్తుందండి ఆ మాట నాకు
అంటే ఇగ బాధ ఎందుకు అయితదండి అంటే ఒక్క రూమ్ ల అంటే అంటే ఒక
కాదు కాదు ఆ కానీ నన్ను అనలేదండి వేరే వాళ్ళని అన్నది నన్ను నన్నునా మన నన్ను నన్ను అనాలి గదండి నేను స్నేహితురాలు అయితే ఎవరినో అంటే నాకు ఎంత బాధ అయితదండి అపార్థం చేసుకున్నా ఫుల్ ఫుల్లు ఫుల్ బాధ పడ్డ అన్నం తినలే నువ్వు ఏడ్చినా ఏడ్చినా అండి నా ఇంత సిని అసలు నా మా నా మిత్రురాలు ఎవరికో మనం కలిసిపోదాం అనగానే నాకెట్లా అనిపిస్తుంది అండి
అవునండి అసలు వాళ్ళతోని ఇగ వాళ్ళ మొఖాలు చూడకున్నా కూడా వాళ్ళ మొఖాలు చూడాలన్నా కూడా మనకు మంచిగా అన్ ఎదండీ అసల్
చూసినా కూడా అదే గుర్తుతోతది కదాండి నాకు ఇప్పటికీ కూడా అదే గుర్తొస్తుంది రేపు ఎగ్జామ్ అయినా కూడా నాకు అదే గుర్తుంది అయితే దేవుడు తెలుసా అండి ఒక మా అప్పుడే హళ్ళ టికెట్లు రిలీజ్ అయినాయి అన్నమాట ఆ వెంటనే చూసుకుంటున్నాం ఒక్కొక్కరం ఇప్పుడు మేము అక్కడ ముగ్గురం ఉన్నాం కదా వాళ్ళిద్ ఇద్దరేమో కలిసిపోదాం అనుకున్నోళ్ళు
ఆ
కానీ దేవుడు చూసిరా అండి ఆమె ఆ మా ఇద్దరికి సేమ్ వేసిర్రు అంటే నాకు ఇప్పుడు ఒక ఆమె అన్నదని చెప్పి చెప్పిన కదా అన్ సేమ్ వేసిరు ఒకటే హాస్టల్ ఒకటే టైమింగ్స్ ఒకటే రూమ్ లో ఒకటే క్లాస్ లో కూడా
అంటే ఇక అడ అక్కడ అంటే దేవుడు చూసిండు అక్కడ మీకు కర్యా తి అంటే ఎవరిని మనం ఎప్పుడు ఎక్కడ మోసపోయి చెప్పకూడదు
ఆ అసలు బామె అనుకున్నది ఒకటి అంటే ఆమె ఏం పొరపాట్లు అన్నదేమో అంటే అంటే ఆమె కావాలని ఏమ అన్
అంటే పొరపాట్ల అన్నా పొరపాట్ల అన్నా ఏమ్ ఎవరన్నా కూడా
ఆ ఆ స్నేహితురాలే కాని కాకపోతే కొంచెం నేన్ ఫీల్ అయిన అనమాట కొంచెం ఆరోజు చ అన్నం తినలేదు ఆమ్ ఆమేవల్ల ఇంకా కొంచెం ఏడ్చినా కూడా అండి డి ఎందుకు కంటే నాక్ నా స్నేహితురాలు వేరే వాళ్ళ ముందల మన ఇద్దరం పోదాం ఒకటే సెంటర్ కంటే ఎట్లా ఉంటద అండి నాకు బా
అవునుకదండి మరి ఎవరైనా గంతే కదండి ఇప్పుడు ఎక్ ఈ ఈ ఈ రోజులల్ల మన అన్నతమ్ముల కంటే స్నేహితురాలే మా దగ్గరుండి చూసు దగ్గరుండి మంచిగా అన్ని ఆ వాళ్ళే అట్ల చేస్తే మనం ఏం చేయలేం కదండి ఇగ
అందుకే అండి నాకు ఇక ఆ రోజు ఫుల్ కోపం వచ్చింది కానీ రీజల్ట్స్ రాంగానే దేవుడు ఉన్నాడు అనుకుట ఒక మాట అనండి ఫుల్ సంతోష పడ్డ అండి ఇక నేను
అయ్యో అప్పుడు వాళ్ళకు కూడా చాన ఆప్
రియల్ ఆ గుర్త్ ఆ అంటే బయటి ఆ మంచిగ అర్ధం ఏమంటారు రియలైజ్ అయరు అనమాట మంచిగా వాళ్ళు
ఆ సంతంటే ఆ ఒక చెప్పుకోలేక వెలిగే వాళ్ళ సంతోషాన్ని బాధనని చెప్పుకోలేక వెలిగే వీళ్ళకే ఎందుకు వచ్చింది రా జాబు మనకెందుకు రాలె అట్లనుకున్నలే ఇక
ఏ ఏమనుకోలే ఇంకా ఎగ్జామ్ ఉంది రేపు పరీక్షకు పోయి రాయాలండి అయితే ఆమె కోసం పులిహోర తీసుకుపోతున్నా అండి మా ఇంకొక స్నేహితురాలు కూడా నా నా బీటెక్ నేర్ప్ స్నేహితురాలు కూడా ఒక ఆమె నా నాకు అనే సెంటర్ పడ్డదండి అందరి ముగ్గురికి ఒకటే టైమింగ్స్ మా అమ్మగారికి ముగ్గురికిి పులిహొర వేసేసా తీస్ ఇక పోనన్నది వాళ్ళిద్దరు హాస్టల్లో ఉంటారన్నమాట
తెలుసులే అండి ఇప్పుడు స్నేహితురాలు అట్లా చేస్తారు కానీ మనం మ అమ్మ వాళ్ళు అట్లా చేయరండి
ఆ అమ్మ వాళ్ళు ముగ్గురుకొండుత అన్నారంండి ఇప్పుడు నేను నే ఒక్కదాన్ని బాక్స్ తింటే వాళ్ళు బాధపడరా అండి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ గుర్తొస్తారు కదా అండి కె మా అమ్మ అన్నారు ముగ్గురికిి చేసి పెట్టా ముగ్గురుకి ఒక్కొక్క బాక్స్ ఇస్తా మీ ఇష్టం ముగ్గురు తింటరా నలుగురు తింటారా అది మీ ఇష్టం కొట్టుకోకిరే అని అన్నది
ఫసురాండీ
అమ్మగారు చూడండి అమ్మ ప్రేమ చూసిరాండి ఇక్కడ ఎంత అసలు నాకు కుక్కదానిమింద చూపి పియ్యదు అందరి మీదే చూపిస్తాది
అంతే ఇక గంతే ఉంటదండి ఒక్కరు ఉన్న ప్రేమ అంతే గట్నే ఉంటదండి
మళ్ళా గారభం ఎట్లుంటది తెలుసా అండి అసలు ఒక్కొక్కసారి మా ఇంట్లో ఐదారుగురు ఉంటారు అనమాట ఇప్పుడి వరకి కాదు పోయిన సంవత్సరం వరికీ అందరం అంటే మన నాన్నమ్మ మ్మ బాద్ బయి మా పిన్ని మా పిన్ని రా క ముందుకి అయితే నాకు అందరు తినిపించేదండి నానమ్మ తినేది బాబాయ్ కూడా తినిపిస్తదండి మా ఇంట్లో అంతకు
ఇప్పుడు మీ బాబాయ్ గూడా మీకు తినిపిస్ తడ అండీ
ఆ ఇప్పు ఇప్పుడు దీని అంటే మా బాబా ఇప్పుడుకి కూడా పెడతడు ఒక్కొక్క ముద్దయినా నా చేతిల అయితే నేను వాళ్ళ ఇంటికి ఓతే పెడతడు ఇంగ మేము విడిపోయినాం అనమాట పెళ్లయినంక
ఆహా
ఇప్పుడు మా పిన్ని గుడా తిపిస్తుంది నాకు నిన్న కూడా తినిపించినాని ఎంత బాగా అనిపి మా నాన్న కొచ్చి చ్చి మా అమ్మ కొచ్చి సంతోషంగా నకు మా పిన్ని తినిపించిందని ఎంత చెప్త తెలుసా అండి ఆనందంగా
మరి అంతే గదండి ఇప్పుడు అంటేఇగ మనం జూసుకు ఆ ఇగ అంటే ఏదున్నా మీ కొరకే గద ఇగ మీరు ఉంటేనే వాళ్ళకు ఉన్నట్టు అన్న పిల్ల లయితేంది మీ పిల్ల అతే దని వాళ్ళ అట్ల జూసుకుంటరు గావచ్చు
ఆ కా ఆ అంతే అండి మలి కొన్నిటి విషయంలో మంచి చోలే అండి కొన్నిటి విషయంలో నాకు నచ్చదనమాట ఇగ మా నానమ్మ గుడా అండి మన నానమ్మ కి ఒక్కగాని ఒక మన్వరాలని నేను ఇగా అంటే కొడుకులల్లా నా నేనొక్కదానే మన్వరాలిని
ఆ
పిల్లలల్లా బిడ్డ బిడ్డలల్ల వేరే ఒక కొడుకు ఒక మనవ ఒక మనవడ ఒక మన్వరాలు ఉంది వాళ్ళ దాన్లో ఒక మనవరాలకిి పెళ్ళి అయిపోయింది నా ఓన్లీ మనవడు మనవరాలు నేనేజూ నన్నే జూసుకుంటరండి ఎక్కువ కానీ కొన్ని కొన్ని సార్లు సైకో అండి
ఎందుకు పైసలు లియరండి మీ నానమ్మ
ఆ అవునండి
ఈ నానమ్మలల్ల తిట్టుకొనే గీయోక్కటె వయసు
ఆ విశలల్లనే మాకు అసలు ఇంక ఆ ఇంకసాలి
ఏలు చాలా బాగు మంచి విలిసే వాళ్ళ ఏమ
అవునండి ఆ నానమ్మ వాళ్ళే గిట్ల జెత్తరండి కానీ నానా నాకేమో నానమ్మ అంటే ఫుల్ ఇష్టం అనమాట ఎందుకంటే అమ్మమ్మ తాతయ లేరు నాకు ఓన్లీ నానమ్మనే ఉ అసలు మా కుటుంబం చిన్న కుటుంబంమండి అసలు మాకు తాతలు లేరు ఎవరు లేరు
ఆహా
మా అమ్మగారికి బాగా తలకాయనోదండి పాపం నా వల్లనే అండి చచ్చిపోతదండి నేను నే ఓ ఇంకొకసారి ఎప్పుడు మా ఆ అసలకి రా ఇంటికి రాకమ్మా అంటుంది ఈరోజు పాపం సతా ఇతనండిపో ప పొద్దటి నుంచి నుండీ సతాయి తానండి
మాట్లాడలాం వాళ్ళు కూడా వాళ్ళే కదండి కష్టపడే వాళ్ళని ఇబ్బంది పెడితే మీ మీకు ఇలా చేసి పెట్టడానికి కూడా కస్టమైతది వల్లే
ఆ ఇంకా పులిహోర కోసం అని చింతపండు రసం చేసి రండి ఇప్పుడే నైటే రేపు రేపు పొద్దున్న చేస్తా అన్నారు ఇప్పుడే దాని కోసం అన్ని ప్రిప ఆపరేషన్ అయితునయి అండి
అవునండి అంటే ఇప్పుడు మీకు సెంటర్ అనే దగ్గరనే ఉంటదా
ఆహా కాదండి చాలా దూరం అండి ఇక్కడ నుంచి మేము ఐదింటికి ఎక్కుతే తొమ్మిది పద అయితాదండి హాస్టల్ అడికిపోయే సరికి ఎగ్జామ్ కడికీ
మరి అన్ని రెడీ చేసుకున్నార అండి బ్యాగులు గిట్ల
ఆ అదే చదురుతున్నాండి దొరుకు పట్టలేదు ఆల్ టికెట్ కాడ ఫోటో పెట్టమన్నరు పెట్టినా సిగ్నేచర్ ఏమో రేపే పెట్టాలి ఇంకా ఇంకేదో చిన్న చిన్న పనులున్నయన్నమాట
ఆ చేస్కోండి అవి మరి మంచిగా చేస్కోని మంచి తెలియదండి చెప్పండి మా హెల్త్ కార్డు ఆ లేదండి మాక్ ఎక్కడ
ఆ మీకు లేదు కదా చెప్తా వినండి ఇప్పుడూ హెల్త్ కార్డ్ చేస్కుంటే మనక్ ఏం లాభం అంటే ఇప్పుడు మరి మీకేమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కాకపోయినా ఇప్పుడు మనం ఏమైనా ఆపరేషన్లు చేయించుకోవాలన్నా మనక్ ఒక హెల్త్ కార్డు కావాలన్నమాట అసల్ ఇప్పుడు పల్లెటూర్లల్లా జనాలల్ వంద మందిలల్ల ఒక్క ఇద్దర్కి ముగ్గుర్కి తప్ప ఎవ్వరికి తెల్వదండి ఆ విషయము అయితే నాకు కన్ను ఆపరేషన్ అయ్యింది పోయిన స పోయిన నెలలనే అన్ అంటే నా కళ్ళుకి స్పెట్స్ ఉండే మాట. ఆ స్పెట్స్ నుంచి కీ మేము ఎవరే అఖిలా మా ఆగగు వద్దవద్దు ఆ అయితే ఆ కళ్ళ జోడు ఉన్నాయ్ ఆ ఆ అయితే ఇంగ ఆపరేషన్ చేయించుకున్నాక పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఆ అయినా ఆ హెల్త్ కార్డ్ అనేది మకెప్పుడైనా ఉపయోగపడ్
ఆ ఆ ఎప్పుడైనా అయితే నాకు మా నాన్నగారు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కట్టింరు. అయితే మ్ రెండు సంవత్సరాల నుంచి కడితే ఏమైందంటే నాకిప్పుడిక ఆపరేషన్ మేమే పోయి మరీ చేయించుకోవచ్చు.
ఆ
అయితే ఇగ నేను ఏం చేసినా అంటే మా స్నేహితుడు ఒకాయన ఇట్ల ఆపరేషన్ చేయించుకున్నా అని నేను కుడా పోయి చేయించుకున్నా. కళ్ళు కళ్ళకి అయితే రెం ఆ మా నాన్న మా నాన్న నాక్ నాక్ కడగండి నేన్ చెప్తా తర్వాత కానీ ఒక మనం ఏమైనా అయిందన్కోండి ఏమైనా పెద్ద పెద్ద యాక్సిడెంట్లయితే మా దగ్గర అన్ని పైసల్ లేవు నిజంగా అసల మేం పోయే హాస్పిటల్ కప్పుడయితే పది వేలు గుడా మా చేతిల లేవు. ఒక హెల్త్ కార్డ్ ఒక్కటే పట్టుకోని మా కాడ ఉన్న పది వేలో ఐదు వేలో పట్టుకొని పోయినం అన్నమాట.
అవునా అండి
అతేనేమో అవుతది దేవుడు దాయ అనుకుంటట దేవుడు మీదనే భారమేసినం రెండు లక్షల అయిందండి నా నా బిల్లు
అవునాండి
ఆరెండు లాక్ లక్ష జీరో అయిపోయింది పేమెంట్ అసలు నేను ఒక్క రూపాయి కూడా కట్టలే ఎవరో ఎవరో నమ్ము అసలు ఎవరెవ మాటలు నేను అసలు ఎప్పుడు నమ్మలే మా నాన్న మాటలే ఫస్ట్ ఏ రావు డాడీ అవన్నీ వేస్ట్ డాడీ ఎందుకు డాడీ నాకు కట్టడం అసలు నాకు ఏమవుతుది డాడీ అని అనేది ఆ రోజు ఎందుకో మా డాడీ కట్టిండిండి పదిహేను వేలు పదిహేను వేలు అన్నట్టు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కట్టిండు ఇప్పుడు నాకు టెన్త్ అక్కర్ వచ్చి తెలుసా అండి ఆపదలా ఆ ఇప్పుడు మా అమ్మ మా అమ్మగ మా అమ్మ గారికి ఉపయోగ పడుతుంది నా కన్నాాట్టు అట్లా నాన్నగారు నాన్నగారు చేయించుకుూటారు అయితే ఇక మాక అైతే తెలుసా అండి ఇంత మంచిగా అనిపించింది ఈ కాలంలో నేను పైసలే లేవ అని అన్న కదాండి
ఆ అవునండి
పైస లేకపోతే ఇట్లా చేసినాంమండి అసలు మాకు
అంటే ఇప్పుడు ఇదంతా అంటే మీ మీ మీ నాన్నగారు వసలు కాబట్టి మీ నాన్నగారికి కొంచెం
నాన్నగారికి మా నాన్నగారు మాకు బంగారము ఆస్తులు ఏమి ఇప్పయాలిగాని ఇలాంటి
చాలా అండి బంగారం అలాంటివి ఎందుకు అండి ఇది ఒకళ ఇట్లా చేసేది
ఆ ఇప్పుడు మన నాక ఏమైన్నా యాక్సిడెంట్ అయినా కూడా హెల్త్ కార్డు తోట చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మా అమ్మ మా నాన్న తెలివకపోయినా మన నాన్న దగ్గర హెల్త్ కార్డు ఉంది
ఆ చూపించుకోవచ్చు అవునండి అంటే మీ నాన్న చనా చిరిగలడుగా వచ్చాండి అందుక
ఆ మళ్ళీ తెలుసా అండి మా ఇంట్ల పెద్ద కుటుం సరే అండి మరి
ఆ సరే అండి ఈ మరి